హలో
హలో
బాగున్నారాండి
బాగున్నామండి మీరెలా ఉన్నరు
మేము బానేన్నామండి చెప్పాలండి మీరేమి విశేషాలు మాతో ఏముంటాయి మీతో ఉంటే చెప్పండి వింటాము మేము
మీరే చెప్పాలి తిన్నాం
ఏం తిన్నారండి
ఆ టమాటా రైస్ అండి
టమాటా రైస్ కర్రీ ఇంకా అండి
ఆ ఓకే అండి హలో
హలో
హలో
చెప్పండి వినిపిస్తుంది మీకు వినిపిట్లేదా
వినిపిస్తుదండి చెప్పండి
మీరు చెప్పండి వింటానండి
ఇంట్లో అంతా బాగున్నారా
ఆ అందరూ బాగున్నారండి మీ ఇంట్లో బాగున్నారా
అందరూ బాగున్నారండి
అవునా